హమ్ బాగున్న ఏం చేస్తున్నావు
అవున్
నేను కూడా అంతే అవును ఎగ్జామ్స్ దగ్గర వస్త అదే కదా ఎలా ప్రిపేర్ అవుతున్నావు నువ్వు ఏమన్నా ఐడియాస్
హ్మ్మ్ నీ ను
హ్మ్మ్ ఏమైన ఐడియాస్ ఉంటే షేర్ చెయ్యోచు కదా
హ్మ్మ్ హ నిజం చెప్పాలంటే చాలా టెన్షన్ గా ఉంది నాకు కూడా సిలబస్ చాలా ఉంది కాబట్టి నేను పూర్తిగా రివైజ్ అయితే చేయలా
స్టార్ట్ చేసినావా చదివేది ఏమన్నా
నేనా ఆ చేసిన చేసిన
కూడా సేమ్ నేను కూడా అదే సిచ్యువేషన్ లో ఉన్నా అసలు ప్లాన్ వేసుకున్నా కాని ఫాలో అవుదాం అంటే ఇంగ చాల కష్టంగా ఉంటుంది అసలు మార్నింగే టైం టేబుల్ ప అసలు కుదరడం లేదు
ఆ కరెక్టే స్వామి హాస్టల్ ఉంటే ఇంకా డిస్ట్రాక్షన్స్ చాలానే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ తో మాట్లాడడం ఆ రూమ్కి ఈ రూమ్కి పోవడం చాన
మనం చదువుకోవాలన్నా కూడ వాళ్ళు ఫోన్ చూస్తూనే ఉంటారేమో కదా
అంటే ఒకరికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒకరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా
ఉ నిజమేలే ఎవరైన మాట్లాడితే వెంటనే ఆ స్టడీ ఫోన్స్ బ్రేక్ అవుతుంది
హ్మ్ అవునవును
ఊ ఇంకా ఫోన్ అసలు చెప్ప అంటే ఫోనే పెద్ద డిస్ట్రాక్షన్ కదా చదవడానికి కూర్చోడానికి కూడ ఆ రీల్స్ చూస్తూ టైమ్ వేస్ట్ అయిపోతుంది నేనయితే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తా నే ఉంట
నేను అంతే ఒక టూ మినిట్స్ చూద్దాము అనేసి తీసుకుంటా కానీ అదే సరిపోతా ఉ నేను ఒక ఐడియ ట్రై చేస్ తున్నాను చదువుతున్నప్పుడు ఫోన్ సైలెంట్ లో పెట్టి దూరంగ
హు నాది కుదరని పనిలే నేనైతే ఇన్స్టా లాగౌట్ చేశ తెలుసా ఎగ్జామ్స్ దగ్గరలో అంటే అది మంచి నువ్ చె ప్పింది ఇది కూడ మంచి ఐడియానే కానీ నేను కూడా అలా ట్రై చేస్తాను నా వల్ల అవ అని అనిపిస్తాది ఇప్పుడే ట్రై చేయకముందే
ఆ కరెక్ట్యే నాకు అట్లే అనిపించింది కానీ ఒకసారి చూద్దాము అనేసి నువ్వేమైన్నా టైమ్ టేబుల్ ఏమన్న ఫాలో అవుతావ లేకపోతే మామూలుగా చదివేస్తావ
అంటే అంటే ఇప్పుడు మనకి టైమ్ టేబుల్ టైం టైం టేబుల్ ఫాలో చేద్దాం అను న్నాను కానీ ఎప్పుడు సరిగ్గ ఫాలో కాలేదు నేనుే చిన్నప్పుడు నేను స్కూల్లో బాగ టైం టేబుల్ వేసి ఫాలో చేస్తా ఇప్పుడు రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు మార్నింగ్ టూ అవర్స్ లో ఒక చాప్టర్ అయిపోవాల టూ అవర్స్ లో ఒక చాప్టర్ అయిపొల్ల అట్లా వేసుకుంటా మామూలుగ
అ ఇంకా మనమే మి ఫాల్ అంటే టైమ్ టేబుల్ వేసుకున్న లాని ఫాల్ ఏం అవసరం లేదు కానీ రోజుకి త్రీ ఫోర్ టాపిక్స్ అన్న కంప్లీట్ చేస్తే చాలు
అవును అంటే వన్ డే ముందే బ్యాటింగ్ చేయకుండ ముందు నుంచి త్రీ ఫోర్ టాపిస్ చేసి కూడ అది గుడ చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటే ఈజీగా మనం సెమ్ ని క్రాక్ చేయొచ్చు మంచి సీజీపిఏ తెచ్చుకోవచ్చు కద
కరెక్టే నువ్వు రాత్రి చదువుతావ లేక పొద్దున్న మార్నింగ్ చదువుతావ
అంటే మార్నింగ్ నుంచి ప్లాన్ వేసుకుంటా అనమాట చదవల చదవల చదవాల స్టార్ట్ చేసాలకి నైట్ అయిపోతుంది
నేను అంతే
నై టైమ్స్ అయితే ఇంగ అంటే ఇంట్లో అందరు పనుకొనింటారు కద వాళ్ళతో పాటు నిద్రో చేస్తున్నాయి ఇంక చదుకోవాలన్నా కుదరదు
ఆ సేమ్ నాకు అంతే వాళ్ళు నిద్రపోతంటే నాకు నిద్రపోలనిపిస్తది నేనైతే మార్నింగ్ చదవడానికి ఇష్టపడత అనమాట ఆ ఏ టైమ్ లో ఏం డిస్ట్రాక్షన్స్ తక్కువగా ఉంటాయి అప్పుడుంకా టెన్షన్ పెరిగిపోతా ఉంటుంది కాబట్టి అప్పుడు చదువుకోవచ్చు
అవున్లే హాస్టల్ లో మార్నింగ్ కొంచెం సైలెంట్ గా ఉంటుందిది అదే నైట్ అయితే ఇంకా స్టార్ట్ చేసారు ఫోన్స్ చూడడం అంటా యడలేని కొన్ని మాటలన్నీ ముచ్చట్లన్నీ నైట్ లోనే స్టార్ట్ అయితాయి వాళ్ళకి నిజంగా మంచి ఐడియా మార్నింగ్ చదివేదే బెటర్
ఆ అవును అప్పుడు ఎక్కువ కాన్సన్ంట్రేషన్ ఉంటుంది ఎవరి పనులు వాళ్ళు ఉంటారు కొందరు
అంటరస్ పైన వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది కదా కానీ నైట్ అయితే లేట్గా నిద్ర కాకపోతే మళ్ళీ మార్నింగ్ లేవడం కష్టం అవుతుంది కదా నైట్ చదవాలంటే
ఆ అందుకే నేను ఇంతకి పనుకునే సేల్లో అనేసి అనుకుంటాను పెట్టుకొని పనుకుంటా మార్నింగ్ లేయాలి కదా అనేసి
ఫిక్సెడ్ స్లీప్ మెయింటైన్ చేస్తానవా నువ్వు కూడా
అంటే ఇంకా ఎగ్జామ్ టైమ్ లో మాత్రమే అది
హ అవున్లే ఫస్ట్ మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా హెల్త్ చూసుకుంటేనే మనం ఏం అన చేయిచ్చు
ఆ కరెక్టే ఎగ్జామ్ టైమ్ లో ఇంకా మంచి నిద ఇతర మనకి కావల్ల ఆ
ఇంకా ఎగ్జామ్ అంటే ఇంకా ఎక్కున్ని నిద్దర వస్తుంది మనకి
అవును బుక్కులు వేసుకొని ఉంటాం కదా ముందర
నిజం చెప్పాలంటే నిద్ర లేకపోతే చదివింది కూడా గుర్తుకుండారు తెలుసా నాకైతే
ఆ కరెక్టే నేను ఇది గమనించినా నువ్వేమన్నా నా నోట్స్ తయారు చేసుకుంటావా సరే చదువుకునికి
ఆ నేను చదవాలండి ఫస్ట్ ఫస్ట్ నోట్స్ రాయల తెలుసిన నాకు అద ఒక హ్యాబిట్ అన్న మాట
అ హా
ఏమనా చదవాల అంటే ఫస్ట్ నేన అంతా రాసుకోవాల రాసిందే నాకు చదువు బుద్ధి కాదనమట ఫస్ట్ రాసుకుంటేనే మళ్ళీ చదివేది అదే డైరెక్ట్ గా చదివేసిన అనుకో ఆడపోతాయో మైండ్ లో రాసిన దానికన్నా కొంచెం రాసిన దానికని కొంచెం గుర్తుకుంటుంది కదా అని రాసుకుంటా
ఆ అదే బెస్ట్ నేను కూడా
లాస్ట్ టైం రివిజన్కి చాలా యూస్ఫుల్ అవుతుందని షార్ట్గా నోట్స్ రాసుకుంటా
ఆ నేను అంతేలి ఏదైన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం రాసుకుని ఉ పెట్టుకుంటా లాస్ట్ లో ఫాస్ట్ గా చదువుకోవచ్చు కదా
ఆ నువ్వు ఇంక మీ గ్రూప్ స్టడీ ఏమైనా చేస్తారా మీరు
మేము హాస్టలోనా అంటే కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ కి గ్రూప్ స్టడీ బాగుంటుంది కొన్ని కొన్ని సబ్ సబ్జెక్ట్ కి గ్రూప్ స్టడీ చేయలేము కదా సబ్జెక్ట్స్ బట్టి ఓ సారి చేస్తాము కానీ ఒక్కొక్కప్పుడు చెయము
కానీ
కొన్నిసార్లు గ్రూప్ స్టడీ అంటే స్టడీ కంటే చార్ట్ అంటే మాట్లాడుకోవడమే ఎక్కువ ఉంటుంది అందుకని అవాయిడ్ చేస్తే అప్పుడప్పుడు
అంది కూడా నిజమే
కానీ డౌట్స్ క్లియర్ చేయడానికి గ్రూప్ స్టడీ అయితే బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్స్ చెప్తారు అప్పుడు బాగుంటుంది అంటే మనకి లేని డౌట్ కూడా వాళ్ళు పు పుట్టిస్తారనమాట అప్పుడు ఇంకా కొంచెం ఆలోచిస్తాం
ఒకరికి ఒకరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చాలా బాగా అర్థం అవుతుంది అంటే ఫస్ట్ ఫాస్ట్ చెప్పడం కంటే కొంచెం స్లో గా ఎక్స్ప్లెయిన్ బాగా మంచిగా అండర్స్టాండ్ అయేటట్టు చెప్తే బాగా యూస్ఫుల్ గా ఉంటుంది
ఉ అవునవును నువ్వు ఏమైనా మాక్ టెస్ట్ లు ఏమన్నా రాస్తావా
ఇంకా స్టార్ట్ చేయలేదు నేను కానీ రాయాల అని అనుకుంటాన్నాను ఎప్పుడు రాస్తానో తను ఏమో అట్లే అయిపోతాంది టైం అంతా
అవును మనం అట్లా అనుకుంటాం అంతేగాని మాక్ టెస్ట్లు అయితే చాలా హెల్ప్ చేస్తాయి అంటే టైమ్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలా ఎగ్జామ్ లో అనేది బాగుంటుంది అవి రాస్తే
అవును మా సార్ కూడా చెప్పినారు ఎగ్జామ్ ఎగ్జామ్ లో టైం సరిపోదని ఫీల్ అంటే సరిపోదు కదా అని ఫీల్ తగ్గుతుంది అన్న మాట
ఆ అవును అవును
ఇప్పుడే మనం అంటే టైం బ్యాలెన్స్ చేసుకోవచ్చు కదా మాకు టెస్ట్ లు రాసుకుంటా అని మా సార్ కూడా చెప్పినారు కానీ ఎప్పుడు నేను ట్రై చేయలేదు
ఇంకా మనం ఇక్కడ ఏ టాపిక్స్ లో వీక్ గా ఉన్నామో కూడా అప్పుడు తెలుస్తుంది అన్నమాట రాసినప్పుడు
ఉ ఉ చాలా అవసరం అసలు యూస్ఫుల్ అన్న మాట ఇది మాక్ టెస్ట్
అవును అవునవును నువ్వేమన్నా బ్రేక్స్ అలా తీసుకుంటావా
ఉ తీసుకుంటా అంటే ఇప్పుడు ఎగ్జామ్ టైమ్స్ లో ఇప్పుడు రేపు సెమే ఉంది అనుకో ఇప్పుడు ట్వంటీ మినిట్స్కి ఒక లాంగ్ ఆన్సర్ అయిపోతే ఇంకా ఫైవ్ మినిట్స్ ఫోన్ చూడడం అన్ట మల్ల ఇంకో క్వశ్చన్ మల్ల ఫోను
ఆ అ అ మంచిదే అది కానీ ఫోన్ చూడకుండా చదివిన రివైజ్ చేస్తే బాగుంటుంది ఏమో నేను కూడా నీలాగే చేస్తా చదువుతా ఫోన్ చూస్త చదువుత ఫోన్ చూస్తా
ఉ అంటే అదొక సంతోషం అనమాట ఒక క్వశ్చన్ వచ్చేసింది అని ఫైవ్ మినిట్స్ బ్రేక్ అని ఇంకా బ్రేక్లో కూడా ఫోన్ చూడకుండా ఉంటే బాగుంటుంది దాని తగ్గిస్తా న్నా ఏం చేయాలో అర్థమే కాలేదు
ఉ అవును లేకపోతే పది నిమిషాలు ఒక గంట అవుతుంది
అవు అవును అసలు పది నిమిషాలు ఎప్పుడు ఒక గంట అయిపోయింటుందో కూడా తెలీదు చానా నిజం నువ్వు మాత్రం చెప్పింది
కరెక్ట్ కరెక్ట్ ఎగ్జామ్స్ గురించి టెన్షన్ వస్తే నువ్వు ఏం చేస్తావు
నేనా కొంచెం పైకి పోయి టెర్రస్ కెళ్ళి చుట్టు పొలాలు పంట పొలాలు ఉంటాయి కదా నేచర్ ఎంజాయ్ చేస్త అంతే నువ్వేం చేస్తావు
మ్యూజిక్ వింట
అది మంచి ఐడియా నే లే అంటే నేను మ్యూజిక్ వినను అనమాట నేను ఎప్పుడో నింపేసిన
ఆ
ముందు అసలు బ్లూటూత్ పెట్టుకొని ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని వి వింటాంటి చిన్నప్పుడు మల్ల వది లేసిన
అవునవును నేను డీప్ బ్రీతింగ్ చేస్తాను కొంచెం రిలాక్స్ అవుతాను
ఆ అది కూడా ఆ అది చెప్తారు చాలా మంది డీప్ బ్రీ డీప్ బ్రీతింగ్ చేస్తే కొంచెం టెన్షన్ తగ్గుతుంది అని అండ్ మెంటల్ స్ట్రెస్ కూడా మనం కొంచెం తగ్గించుకోవాలి అ
అవునవును
ఇంకేం అయితే ఇంట్లో అందరు బాగున్నారా
ఆ బాగున్నారు మీ ఇంట్లో
అందరు బాగున్నారు సరే అయితే ఏమన్నా టాపిక్స్ రావచ్చు చేద్దాం ఈ రోజు అన్న ఒక టూ త్రీ టాపిక్స్
అ ఆ నేను అదే అనుకుంటాన్న చదువు నువ్వు మళ్ళ ఫోన్ చేస్తాను అన్ని నువ్వు చదువింది ఎక్స్ ప్లెయిన్ చేయి మళ్ళ నినే చదివింది నీకు ఎక్స్ ప్లెయిన్ చేస్తా
మ్మ్ సరే అయితే
ఉన్నాయి